హలో
అబ్బ
ఆ తిన్నండి మీరు తిన్నారా
ఆ తిన్నా ఏం చేస్తున్నారు
ఏం లేండి ఖళీ మీరేం చేస్తున్నారు
మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్న
అవునా ఏం కర్రీ అండి
క్యాబేజీ
ఇంకేం చేస్తున్నారు
ఇప్పుడె నా నచ్చదండి అందుకే తినలేద్ మ్
అవునవును మరి ఎట్లా ఎప్పుడు తినకపోతే
నేను ఆడితొ గొడవబడ్డా
ఎందుకు మ్ చెప్పండి ఏంటి
మా డాడీ ఈ రోజు ఇల్లు కడుతుండు అది దర్వాజు లేపిండు దాని పిల్లవాల వద్దా అన్న థాట్లో అది ఎత్తినాక ఫోన్ చేసి
ఆ
అమ్మీ ఇట్లా ఎప్పినమ్మి అది ఇదని చెప్ బలె కోపం వచ్చింది ఆడబిడ్డ నైయుండి నన్ను పిలవలె
అవునా అవునా హలో హలో
ఆ
చెప్పండి మీ వాయిస్ ఏమి వినపడట్లే
అవునా ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి
అదే అండి అది మా డాడీగా ఏం ఎత్తట్లేదు ఏం లేదు దానికే నాకు బాధ అయితుంది
అవునా
సొంత ఇంట్లో దర్వాజా ఎత్తిచ్చుకొని ఎత్తుకోని సొంత కూతుర్ని పిలవకపోవడం
అదే కదా ఇప్పుడు ఆ పిలవకోకుండా వాళ్ళ చెల్లెని పిలిపి వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే వాళ్ళ చెల్లి రానందంట ఎవరో రిలేటివ్ లో చెల్లెని పిలుసుకొని చేసిండంట
అవునా అంత గ కష్టపడె బదులు మిమ్మల్నె పిలిసి స్తే అయిపోతుండే కదా
తని అనుకుంటుందో ఏమో మరి
అవునా
ఏప్పలా ఏం వంటకుంద ఇంట
అవునా ఏం కాాలండి ఇంకా మర్చిపో పెహరేమో మిమ్మల్ని
అ చట్టేండి అది అయినా బాగుండు
అయ్యో అట్ల ఎందుకు అనుకుంటారులేండి ఎప్పుడు ఒక రోజు గుర్తుస్తారూ
మీకు లేదు అసలు చెప్ప అసలు మాట వరసకు కన్నా ఇట్లా చేస్తున్నాం అమ్మీ అని చెప్పాలి కదా ఇంఇంట్లో కొడుకు గుడు చెప్పలేన తే ఏం బతుకుతుంద అసలు అదప్పు
మ్మ్ ఆ మీరు ఎక్కడుంటరండి మరి మీ నా మీ ఇంట్లో ఉండరా
ఆ లేదు మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నే ఉంటాం మా అయ్య దగ్గరంచి మాకెందుకు ఇన్ని కష్టాలు
అవునా మీ మమ్మి ఏం చేసారు
అవును డైలీ వర్కర్
అవునా మీరు స్టాడియా లేకపోతే తున్న ఈడ
అడిగిన నిజంగా రాలేదు నిజంగా రాలేదు
మ్మ్ ఆ
ఎట్లుంది
ఎప్పుడు వేసుకుంటంట మరేజ్
ఆ రచ్చి టందం
అవునా చిన్న రాణి మరి
ఆ
తిన్నరా అండి
మీరు
ఆ తిన్నమండి మరి మీ ఇల్లు కట్టడాప్పు ఎప్పుడు వెళ్తారంండి మళ్ళా
ఇ అది ఇంకొక వన్ వీక్ తర్వాత
అవునా అప్పుడు ఎట్లా అప్పుడు ఏం చేసారంండి మళ్ళీ అల్లుు
అప్పుడు ఏం లేదుమ్మా ఇల్లు ఏం చేస్తాడుో చేయని ఇల్లుంతా కట్టని అ ఇంటికి మా తమ్ముడు పేరు రాయ కాకపోతే ఆ ఇల్లుని కూల్స్ అలాంటి ఫిక్స్ అయిపోయినా నేను
అద ఏదో ఇప్పుడ చేస్తే అయిపోతుంది కదాండి ముందే నిర్ణయించు
అయ్యో ఏమంటారు అది కూడా అయితుంది అద అవుతుంది సంతకాలు పెట్టమంటే అలావిడ పెట్టట్లేదు
వాళ్ళ ఆవిడకి ఎవరైనా కొట్లు ఉన్నారాండి
ఏర ఇంగ ఇ
మరి మీ తండ్రి ఒక్కరనాప్పుడు పెట్టొచ్చు కదా అయిపోతుది
ఆ ఇప్పుడు ఏమంటారు వేసి కొడు వేసి అమ్మకుపోతున్నా ఆయనా అది దని ఒకంకా పెద్ద రర్థాంతం జరుగుతుందండి
అవి ఎవరైనా మనుషులే కదా
మనషిననే అది ఈ సమాజ అల్గ తెలుసు ఆ సమాజ అగ నలవత్
అయ్యో అం ఉమ్ హూ ఇప్పుడు ఏది కేసీఆర్ ఇల్లా అండి అం సే రేవంత్ రెడ్డి ఇస్తున్న ఇల్లులా ఇందిరమ్మ ఇల్లులా
ఆ ఇల్లు ఇస్తుండు వాడు ఐదు లక్షలు ఇస్తే మనం ఐదు లక్షలు ఏసి కట్టాలి కదా
ఆ
ఆ స్లాబ్ మన కష్టార్జితం మనం కట్టు లక్ష పడ్డాయి అంతే
లక్ష రూపాయలు పడ్డయా అండి
ఆ అ వడ్డయి అ లక్ష ఆ
ఆ చెప్ప్ చెప్పండి చెప్పండి
ఆ లక్ష పడ్డయి పిల్లర్స్ లేపినాం స్లాబ్లు అవ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం స్లాబ్స్ కి పెట్టేసి ఈ రోజు తలపు అది దర్వాజ్ లేప్ తారు అన్నమాట
ఆ
ఏం లేదు మనం ఇష్టంగా కట్టుకున్న కొం పని అర్ధాంతరంగా ఒకళోచ్చి కూల్చేస్తే ఎట్లా ఉంటది ఆ పెయిన్ మమ్మల్ని ఇంత బాధ పెడతాండు కదా ఆ పెయిన్ ను మేము ఇవ్వాల అనుకుంటాన
అవునా
అయ్యే చేసేటట్టు ఎనకి ఇచ్చేయడమే మంచి పనేం లేదు రాసిండా ఇచ్చిండా లేకపోతే ఏం లేదు రెండు జేసిపీలు ఏసుకొని దాని లేపడమే
అవును కూల్చేయడం ఎంతలేండి కట్టడం చానా కష్టం కాని
ఆ
హలో హలో
హలో
హలో
హలో
కొంచెం మంచిగా మాట్లాడండి వినపడట్లే స్ట్రక్ అయిపోతుంది వాయిస్
నాకు మీ డబ్బు ఉంది
అండి ఇప్పుడు
అయిన ఈ మధ్య ఎటో అయిపోతుంది అండి ఏం తెలువట్లేదు
ఉమ్ హూ
ఇప్పుడైతే ఇల్లు గిల్లు కడతలేను తర్వాత అప్పు తీసుకొని మా కొడుకు ఉంటడు అడిగి ఇస్తా బాబు మరి మేమేమంత పాపం చేసి కామ్ గా ఉన్నాం
ఏమి కాదులేండి కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు కాళ ఇప్పటికి కష్టాలే ఉండవు కదా
మంట తెలు యాది కష్టాలు భరించడం
అయితే భరించండి కష్టాలే రావాలి మీకు కష్టాలే భరించ
మీరు మస్తే నా అండి ఏన్ అంత అన గడ్డ తంటన్నారుారు ఏం మాట్లాడ డి నన్ను కష్టాలు పడిండి అంటున్నారు
గా డైలాగ్ చెప్తే కష్టాలు పడడం ఎవరికైనా భరించడం ఈజీ కాదని అంటేళ్ మీరు భరించండి అయితే
భరిస్తున్నాం ఎవరికైనా ఓపిక ఉంటది కదా ఆ ఓపిస్తే ఇంకొక ఫైవ్ డేస్ భరిస్తే ఫైవ్ డేస్ తర్వాత మాగట్టి ఉంటది
ఇలా అందుకే అండి సింపతి ఎవరైనా ఇలా మంచి మటలు ఎప్పినప్పుడు పొగరుగా సమాధానం ఇవ్వకుండా అవును అండి అని కొంచెం కాంప్రమైజ్ చేసుకోవాలి నీకు నువ్వే ధైర్యం తెచ్చుకొని వినాలి ఎవరైనా చెప్తే వాళ్ళ మీద పొవరుగాన్స సరి చెయకూడదండి అందుకే
మీ పోరే సమాధం పండి భరించండి అంటే ఏంటండి మరి
నిమ్మలి బార జ మండి చెప్ చెప్పర్లేదు మీకు చెప్తున్నా కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి అని చెప్
పడవలేండి ఆపండి అండి కొంచెం ఏదో మా బాధ చెప్పుకుందామ అని చూస్తాండి
అవునా అండి చెప్పండి బాధా
ఊ మళ్ళీ జాలి దయ కరుణ ఈ అనేగి మర్చిపోవాలని చూత్తన్నము అంతే
అవునా ఎందుక ఏం పట్టించుకోగండి ఈ లోకంలో ఏది ఏం జరిగినా ఆ నిమిషంతో మర్చుపోండి అప్పుడే సంతోషంగా ఉండగలం అన్ని మనసులో పెట్టుకొని ఉంటే నాలగ బక్కగా అయిపోతారు
వళ నాకు లాభ అ్వాల అ బాక అవ్వాల
అందుకే చెప్తున్నా మీరు ఏ మనసులో పెట్టుకొని ఉండకండి పక్కగా అయిపోతారు అంటే నేనయితే మనసులో ఫుల్ పెట్టుకుంటా ప్రత్ దానికి ఫీల్ అయ్యితావ్ ప్రత్ దానికి ఓవర్ థింక్ చేసా
మీరందరూ
అందుకే మీరు కూడా అట్లా చెయ్యకండి అంటున్నా
నా యన్ని అడుగుతున్నారు మీ గురించి చెప్పచ్చు కదా
మా గురించి ఏం లే టు
తడియ పెళ్ళ కన్నా ఏం చేస్తారండి ఆ ఎంత మంది తిన్నారండి
నాకు ఇద్దరు బాబులు ఒక పాప అండి
ఆ మగ్గిపోతున్నారండి మీరు
థ్యాంక్ యూ అండి
మీ వైఫ్ మీ హస్బెండ్ పేరు ఏంటండి
చెప్పండి మా పిల్లలు ఇప్పుడే బాబుయేమో ఫోర్ మంత్స్.
ఆ పెద్ద బాబండి
ఆహా ఫోర్ మంత్స్ అండి మొన్ననే పుట్టిండు.
అలా మొన్ననే పుట్టిండు అడివాళ్ళ ఇంకిిద్దర ఎవరండి.
పాపల్ ఫస్ట్ ట్విన్స్
ఓహో
వాళ్ళిద్దరు ఇప్పుడు అంగన్వాడికి వెళ్తుళ్ళు అంటే మీన్స్ నర్సరీ స్కూల్స్ పంపిస్తున్నా. ఇప్పుడుప్పుడే కొంచెం గారంభం ఎక్కువ వాళ్ళకి పంపాలంటే. కొంచం మన సొప్పాట్లే
హలో
ఏదో వచ్చింది అథెంటికేషన్ ఫెయిల్ అని.
సరే అండి మరి